హలో
హలో ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి
నేను బావున్నానండి
ఏం చేస్తున్నా ర్ అండి
నేనే ఏం చెయలేదం అండి ఊరికే
అవునా అండి తిన్నారా అండి
నేను తిన్నానండి
అ
తిన్నాం తిన్నాం మీరేం తిన్నారండి
నేను రసం అన్నం తిన్నానండి
ఓ రసమ్ అన్నం తిన్నారా
అవునండి
ఏం చేస్తున్నారాండి
కొంచెం గట్టిగా మాట్లాడండి వినిపించడం లేదు
అవును ఇప్పుడు
ఆ వినిపిస్తుందిండి ఒకసారి వినిపిస్తుంది ఒకసారి వినిపించడం లేదండి
అవునా అండి ఇప్పుడు వినిపిస్తుందా అండి ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఇప్పుడు వినిపిస్తుందండి ఆ
చేస్తున్నరాఅండి మీరు
ఏం చూసానండి ఫెస్టివల్ దగ్గరకి వచ్చింది కదాండి ఉగాది
ఆ అవును కదా
అవునండి అంతా క్లీన్ చేస్తుందినండి
అవునండి
పెద్ద పని అయిపోయిందండి ఇ క్లీన్ చేయడం
అవునండి
ఆ మీరండి మీరు క్లీన్ చేయలేదా అండి
చేస్తున్నామండి
అవునే అండి ప్రతి ఫెస్టివల్ కి క్లీన్ చేయాల్సిందే అండి మీరండి
మేము త్ చేయాలండి ఫెస్టివల్
ఆ ఇప్పుడు ఉగాది అని ఇప్పుడు మల్ ళ్ళ క్లీన్ చేపిస్తుందండి మా మమ్మీ ఇంకొక టూ మంత్స్ కి వరలక్ష్మి వతం అండి మళ్ళీ అప్పుడు చేపిస్తందండి మళ్ళీ ఇంకొక టూ మంత్స్ కి దీపావళి
అవునా అవు
ఏముంటుందండి
ఎం మేది ఎప్ ఇప్పుడు మీరే చెయ్యాలండి అయితే అమ్మ కూడా చేస్తుందా అండి
నేనొక్కటి ఎట్లా చేస్తానండి ఇంత
అది నిజమే లే అండి
ఆ నేను అమ్మ ఇద్దరు కలిసి చేసానని
అయిపోయిందా లేదండి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినారా
లేదండి ఇంకా ఈ రోజే ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతామండి
హా
అంతా ఒకే రోజు అంటే చాలా రిస్క్ కదా
అవున అవునులేండి అయితే అంత అయిపోయిందో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అండి
చేసినామండి పొద్దున్న నుంచి కొంచెం అయిపోయింది అమ్మ చేస్తూ ఉంది ఇంకా ఇంకా టైమ్ ఉంది కదా ఫెస్టివల్ కి ఇంకా ఒక వన్ వీక్
ఇంకా వన్ వీక్ ఉంది సో వన్ వీక్ లో అంత చేసుకుంటారా
కొంచెం కొంచెం చేసుకుంటే వన్ వీక్ లోపల అయిపోతంది
అ ఎట్లంటారా
ప్పింగ్ అయిపోయిందా అండి ఫెస్టివల్ కి
ఇంకా లేదండి చెయ్యాల మీది
ఇంకా లేదండి
ఏ అండి ఇంకా చెయలేదు అంటే ఇంకా టైం ఉందానా
ఇంకా టైమ్ ఉంది కదా ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అంతా అయిపోతి
అవునండి ఫస్ట్ అవునవును ఫస్ట్ హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి తర్వాత ఏదైనా కదా
ఆ అవును మీరుండి మీ ఊరికి ఇట్లా చేస్తారండి ఫెస్ట్ ఇటీవళ
మా ఊర్లో కూడా అండి మా మా ఊర్లో కూడా చేస్తామండి అన్ని హౌ క్లీనింగ్ మొత్తం చెయ్యాలండి
హ ఇది మనకు కొ కొత సంవత్సరం కదా ఉగాది మనకి
అవున అవును కొత్త సంవత్సరం కదా
ఆ అందుకి ఎక్కువగా అందరు ప్రిఫరెన్స్ ఇస్తారు ఫెస్టివల్ కి
అవునవును అంటేది ఏమంటారు దీన్ని మన కొత్త సమ స్తరం అ మాకు తెలుగు వాళ్ళకి ఇదే కదండి కొత్త సంవత్సరం కూడా అంటే ఇప్పుడే వచ్చేది అవును
మనకి ఆ జనవరి ఫస్ట్ కాదు మనకి ఈ ఫెస్టివలే మనకి
కొత్త అవును అవునండి అందుకే అంతా క్లీన్ చేసుకొని అప్పుడు అంతా బాగా మంచి వంచి పెట్టుకోల కదా
ఉమ్ ఎంతైనా ఉగాది అంటే ఒక స్పెషల్ అండి ఎంతైనా ఉగాది అ ఎంతనే ఒక కొత్త ఫీలింగ్ వస్తుందండి
అవును నిజమే అండి నాకైతే అంటే అ త్యా ఫ్రెండ్స్ అంతా వస్తారు పక్కన మళ్ళీ అందరూ కలిసి ఉయ్యాల వేసుకొని మంచిగా ఉయ్యలు ఊపుకుంటూ ఆడుకుం టూ ఉంటామండి మా సైడ్ మీ సైడ్ వేయ్యరా అ
మా సైడ్ కూడా వేస్తారండి ఉయ్యాలు వేస్తారు ఇంకా బయట తినడానికి ఇట్లా వన భోజనాలు అని పోతారు ఇంకా ఎక్కువగా పేరు అంటారు చూడండి తిరునాలు
అవునవును
అస్సలు అట్లా జరుగుతాయండి సమ్మర్ కదా ఇప్పుడు అ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి
ఓ మీ సైడ్ వాట్ల పర్సులు అన్నీ చేస్తారా అయితే
ఆ అవునండి
మా సైడ్ పర్సల్ ఏమి ఉండవండి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు మెయిన్ దేవుడు ఏది ఉంటందో వాళ్ళకి అట్లా గుడికి పోయేసి వస్తారు
ఆ ఇక్కడ అంతే కొంతమంది వాళ్ళ ఇంటి దేవుడికి పోయి వస్తారు కొంతమంది ఇట్లా పక్కన ఊర్లలో జరుగుతాయి పర్సాలు
ఉమ్
ఉమ్
మళ్ళీ మాకు మెయిన్ థింగ్ అంటే మళ్ళీ ఉగాది పచ్చడి చేస్తాం కదండి
మేము కూడా చేస్తామ్ అండి ఆ సమ్మర్ కదా ఇంకా మ్యాంగోస్ ఇంకొక స్పెషల్ ఇప్పుడు
అ అవును అవునులే ఇంగ మళ్ళీ మీరేమో స్పె స్పెషల్ ఏం వం టలు చేస్తారండి మీరు
నార్మల్ గా మేము పూజకి ఉగాది పచ్చడి కంపల్సరీ చేస్తారండి ఉగాదికి తర్వాత ఇంకేమన్నా ఓలిగా ఇవేనండి ఓలిగ గాని బొబ్ బట్లు గాని
ఆ
పూర్ణం తో ఎక్కువగా చేస్తారు ఇంక ఇవే చేసేది
అవునా
ఇంకా నార్మల్గా పప్పు అన్నం రసం ఇవే మీ సైడ్ అండి
మా సైడ్ సేమ్ అండి అవే ఉంటాయి ఇంకా దాదాపు ఓలిగలు లేదని ఆ పూర్ణంతోనే అండి చేసే ది మేము కూడా
ఆ మా సైడ్ అంతేనండి పూర్ణంతోనే
అని అని ఉంటే ఇంకా పాయసం చేసి ఊరికైపోతారండి
అంతా అంతే చేయ్యాలనుకుంటే చేస్ సర లేదనుకుంటే
అదే కానీ మంచిగా అంటే ఈ పండగకి అలాగే దసరా పండుగ గాని ఇలాంటి పండలకి మెయిన్ హడావిడి ఎక్కువ కదా అండి
ఆ అవునండి దసరా సంక్రాంతి ఉగాదికి అండి ఎక్కువగా
సంక్రాంతి మర్చిపోయినానండి
ఉగాది అంటేనే ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది
అవును
మీసారి ఎం లక్షం న్నాయండి
అ ఎండలు చాలా ఉందండి అసలు బయట కూడా పోయక అవుతా లేదు అన్ని ఎండ ఉంది అసలు మీ సైడ్ అండి
విపరీతమైన ఎండలండి అసలు అందరిక హెల్త్ బాగా లేకుండా అవుతుందండి
ఆ నిజంగా అండి అసలు ఎంత ఎండు ఉన్నాయో తెలుసు అసలు మార్నింగ్ అసలు ఉదయం అయ్యే ఎండనే పెట్టుకోలేకపోతున్నామండి మేము
అవునండి నైన్ కి చాలా ఎండగాస్త త నైన్ కి టెన్ కె ఇంకా బయట పనులకు వోయే వాళ్ళ పరిస్థితి ఎట్లుందేమో గాని
అవునవును నిజంగానే కూలీ పనులు పోతరు కదాపము నిజంగా
చుక్కలు కనిపిస్తుంది అండి ఎండకి నిన్న కనీసం గొసేపు బయచు ఆ
అది ఫెస్టివల్ టైమ్ లో ఇంకా అట్లా ఉంటే ఎట్లా చెప్ ప్పండి మరి
బయట తిరగాలి పనులుంటాయి ఇప్పుడు ఒక పెళ్ళిళ్ల సీసను
ఆ అది ఒకటి మళ్ళీ
ఊ షాపింగ్ జేయాలనుకున్న వరకి చుప్ క్కలు కనిపిస్తున్నాయి ఎండకి
అవును నిజంగానే అసలు ఈ ఇప్పుడు ఈ ఫెస్టివల్ కావాలా సరుకులు కావాలా, అలా మళ్ళీ అలా పోవాలి, అలాగే ఇంకా ప్చ్ బట్టలు కొనేకి పోవాలి.
ఖచ్చితంగా బయటికి బోయినామం టే ఏదో ఒక లిక్విడ్ జ్యూస్ తాగి రాంది ఇంటికి రామండి ఖచ్చితంగా
ఆ అది నిజమే కానీ జ్యూస్ కన్నా కొబ్బరి నీళ్ళు బెటర్ అనుకుంటా అండి
అవునండి లేదా అంటే జ్యూస్ అంటే ఫ్రూట్ జూస్ అండి ఎదన్న దోసకాయదో మాంగో ఇలాంటివి మరి బిందు ఇలాంటివి గాదు
అవునవును లే
న్యాచురల్ ఆర్టిఫిషిల్ ఇ దాగి ఏం యూజ్ ఉండదండి మ్యా సెలవే మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుందప్
ఊమ్ కొబ్బరి బొండం అయితే ఇంకా చాలా బెటర్ రండి వేడికి ఊమ్ లేదా మజ్జిగా లేదంటే అవునండి అక్కడ అయ్యో మా ఊర్లయితే ఒక్క కాయ నూరు రూపాయల అండి.
మీ ఊర్లో ఎంతుందండొ క్కకాయ్
నూరు రూపాయలు ఉందండి నూరు రూపాయలు వంద
నూరు
అవునండి మీ సైడు
త్రీ రూపీస్ ఉందండి తట్
ఏ ఏంటండి మరి కాస్ట్ అంటారు మా సైడ్ చూడండి మరి ఎంత ఉంది కాస్ట్
నేను కొత్తగా వింటున్నానండి నూరు రూపాయలు ఫస్ట్ టైమ్ వింటున్నా కొబ్బరి బోన్ నూరు ప్పాలనేది
అంటే ఓన్లీ నీళ్ళుంటాయి చూడండి
ఆ ఓన్లీ వాటర్ ఒకటీ
ఆ అవును అట్లాంటివి నువ్వు హండ్రెడ్ రూపీస్ అండి ఎక్కడ
హమ్మయ్య ఒకసారి బయటికి పోతే హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది కదండి మళ్ళీ
అంటేకదికాంటి కుడా పోమ్
దాని బదులు ఫ్రూట్ జూస్ తాగేది బెట్ కదండి ఏదైనా దోశ కాయలో
ఆ ఫ్రూట్ జ్యూస్ అది బెటర్ కానీ వేడికి
కాకపోతే ఇది హెల్తీ లేండి ఆ
లేదా మజ్జిగ బెటర్ అండి దానికన్నా ఆ అదే మరి బెస్ట్
ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ కూడ బటర్ మిల్క్
ఆ
కోకోనట్ కి ఎక్కువ డిమాండ్ అండి
అవును
అందుకే ఎక్కువ కాస్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా అవే అండి ఇంకా ఫ్రూట్ పీసెస్ అమ్ముతున్నారు.
ఓ అవునవును ఫ్రూట్స్ మళ్ళి ఇంగ అన్ని ఎక్కువ అయితే ఇ సైడ్ మా సైడ్ అయితే కొబ్బరి బొండం అండి ఎక్కువ పోతాండేది
అవున అండి మేము ఇ ఐస్ క్రీమ్ సరే
ఆ ఐస్ క్రీమ్ హళ్ళీ ఐస్ క్రీమ్ రేరు అవును
ఇంట్లో ఉంటేనే అసలు హైడ్రేటెడ్ లేకుండా పోతుంది అందుకని చెప్పి ఇంట్లో ఉన్న కూడా తెప్పించుకుంటానండి కోకోనట్ వాటర్ ఐస్ క్రీమ్స్ నైట్ అప్పుట్లయితే చాలా వేడిగా ఉందండి
ఆ అండి ఇది మేము ఇంట్లోనే ఉంటానండి ఆడికి పోను
ఆ మేము టెర్రస్ మీదేనండి ఇ అంత పడుకునే నైట్
అవునా అట్లాగే మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ కదా ఇంకా ఇప్పుడు అయితే అందుకే ఇంకా మళ్ళీ బట్టలు కొనేటప్పుడు పోవాల బయటకి అనేసి ఇంకా ఆ టైం అందుక ఇప్పుడు ఆడాకి పోవట్లేదండి మళ్ళీ
ఈవినింగ్ టైమ్స్ లేదా మార్నింగ్ టైమ్స్ పోతే బయ బెటర్ అండి
అవును మార్నింగ్ ఈవినింగ్ యాక్చువల్ ఈవినింగ్ కూడా చాలా ఎండండి ఇప్పుడు
ఫైవ్ దాటిపోలా అండి ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అయితేనే కొంచెం
కొంచం పోలేము ఆ పోగలము
ఆ
సరే అండి ఇంకేంటి అండి అయితే ఇంకేం లేదండి
సరే అండి
ఆహా
ఉందున్నాండి హలో
ఆ సరే అండి ఓకే బాయ్ అండి